హ్
ఉ
ఓ హాయ్ యింది
హలో
హెలో హాయ్ యింది
హాయ్ అండి
ఎలా ఉన్నారుా బావున్నారా
హా బాన్న
ఏ ఏం జేస్తున్నారు
ఉమ్ ఇప్పుడే బాబు లేచాడు పడుకని
ఆహా ఓకే చిన్నబాబున్నాడా
ఆ చిన్న బాబున్నా
అ హా
హుమ్ చెప్పండి విశేషాలు
ఎంతనుంది పిల్లలు
ముగ్గురు ఫస్ట్ పాప తర్వాత ఇద్దరు బాబులు
అవునా ఇద్దరు బాబులు ఒక పాప
ఊమ్
ఏ స్టాండర్డ్ పాపు
పాప, ఇప్పుడు, సెవెన్త్, బాబు, వచ్చేసి, నర్సరీ.
అబ్బో, చాలా, చిన్నవాడ, అయితే,
ఆ, గ్యాప్, చాలావచ్చింది. పాపతర్వాత, బా, ఇంకొక, చిన్నబాబామో, ఎయిట్ మంత్స్.
ఎయిట్ మంత్స్
ఆ, ఎయిట్ మంత్స్.
పనీ, అవుతుందా. వీళ్లనిపెట్టుకోనీ, మరి మార్నింగ్ మీకు,
ఇగో, ఇంకాకూడా, కాలేదు. ఈ, రోజు ఈ రోజు బాబుని, స్కూల్ కి దగ్గరకి, తీసుకెళ్దాం, అనుకున్నాను.
అ
ఇగా, లేట్, అయిపోయింది. ఇంకా, కాలేదుగా అ, ఇగ, వాడిని, పడు, పడుకోబెట్టినప్పుడే, చేసుకోవాలి. కొంచెం, పని లేసినాక, ఒకసారి,
అవువును,
ఎంతైనా, కొంచెం కష్టమే, ఒక, టూఇయర్ టూ, ఇయర్స, వచ్చేదాకా, కొంచెం, కష్టం, అవుతుంది.
కొంచెం, కష్టమే, మీకు, ఫ్రీ, అనేది. టైందొరకదు, మీకు, అసలు,
దొరకట్లేదు, వాళ్ళ, ఎప్పుడు, లేసేది. తెల్వదు. ఎప్పుడు
అవునవును, చిన్నపిల్లలున్న, ఇంట్లో, కొంచెం, కష్టమే, ఎప్పుడు, వాళ్ళ తోటే, ఉండాల్సివస్తుంది. ఎందుకంటే, ఏం, తెలియదు. కదా, వాళ్ళు ఏంటైంలో ఏం చేస్తారు. అని, చెప్పి
అందులో, ఇప్పుడు, బాబుకి, నా, దగ్గరపాలు, లేవన్నమాట, బయట, ఫార్ముల, ఫార్ముూలా, మిల్క్ అదే మిల్క్, వాడికి, అదిఅట్లా, ఇవ్వడం, వల్ల, కూడా, కొంచెం ఇబ్బంది. అవుతుంది, పడుకునేటప్పుడు, గాని, ఇట్లా, సడన్గా, లేసేటప్పుడు, కానీ, కొంచెం, ఏడువడం, ఎక్కువ అయిపోతుంది. ఇక, కొంచెం, లేట్, అయినా, కానీ
కు, ఉన్నారా,
వాళ్ళు, ఇయ్వచ్చు, ఇది, ఫార్ములామిల్క, వాడండి. అనిఅన్నారు. ఇంకా, బయట, అ, ఏమిల్క్, కూడావాళ్ళకి, సరిపోదు, ప్రాబ్లమ్, అవుతుంది. వన్ఇయర్, వరకు,
వన్ ఇయర్ వరక
హ
వాళ్ళకైతే, మరి, ఏ ప్రాబ్లమ్, ఉండదు. కదాఅండి. అంటే, హెల్త్ఇష్యూస్, కానీ అలాంటివి,
ఆ, వాళ్ళు, డాక్టర్లు, సజెస్ట్, చేసిందే, అది,
హ, ఓకే,
హ
ఇప్పుడు, ఇంతేనా, ఇంకేమన్నా, సెరిలాక్ అలా పెడుతున్నారా
సెరిలక్, ఒకవన్, మంత్, ఒకసారి, వాడాను. మామూలుగా, అయితే, ఉగ్గుఇంట్లో, ప్రిపేర్, చేసేది. ఉగ్గు, వాడుతున్నాను. ఇప్పుడు, టెన్, టెన్, పడినాక, మామూలుగా, మనం, తినేది, ఫుడ్డు, చపాతి గానీ ఇడ్లీ గాని పెట్టడం స్టార్ట్ చేస్తాం
ఇంటనా
అంటే ఇగ మిక్సీ కొంచెం మెత్తగ చేసి ఉగ్గులాగా
అహను
హ్మ్ ఉగ్గులాగా చేసి పెట్టాలన్మాట ఆ
పిల్లల బట్టలకే ఇక్కడన్త షాపింగ్ ఎక్కువ
షాపింగ్కా మీషోలో వెళ్తాను ఇక్కడ ది మీషోలో తీసుకుంటాను మాక్సీమమ్ మా హస్బెండ్ కూడా ద మీషో కాకుండా ఇంకోటి వేరే ఫ్లిప్కార్ట్ గానీ అమెజాన్లో గానీ తీస్కుంటారు
ఎటైతే ఆన్లైన్ పర్చేస్ అన్మాట
హా కొంచెం అలా చేసము అది ఇక్కడ నాగరంలో ఇక్కనే ఉంటది గా జ్యూడియో ఇది షోరూమ్ లో గానీ మాములు అక్కడ విశాల్లో గానీ అక్కడె తీసుకుంటా కొంచెం ఎప్పుడు ఏదనా ఫంక్షన్స్ అయితే
పెళ్లి బట్టల్ బాగుంటాయ అక్కడ
ఆ పర్లేదు బానే ఉంటయ్ మొన్న మా మామ కొ ఇత్తరికి పెళ్ళి అయినుండే తన పెళ్ళప్పుడు కొంచెం షాప్ మొత్తం జెసినంటేనే అందులోనే చేసాం అన్మాట మీరు మీరు ఎక్కడ చేస్తారు మాక్సిమమ్
మాక్సిమమ్ మేము ఆన్లైన్ షాపింగే వుంటది ఎక్కువ ఎప్పుడన్నా ఇంకా కుదిరితే బయటికి ఎల్లుతాం హ్మ్ కొనే టైం సేవ్ అవుతది కదా మనకి బయటికి యెళ్ళి వచ్చేసరికి కొంచం అల్సిపోయినట్టుగా అనిపిస్తది ఆన్లైన్ అనుకోండి తనకు నచ్చింది అందులో సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు టైం సేఫ్ అవుతుది ఈ వర్క్ కూడా అవుతది కదా ఇంట్లో వర్క్ ట్ లో వుండి యెళ్ళాలన్నా ఎక్కువ ఆఫీస్ లో పర్మిషన్స్ ఇవ్వరు కదా సో ఆన్లైన్ లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాన్ నేను కూడా ఉ
చెప్పండి ఇంకా
ఏం చేసారు మరి ఈ రోజు స్పెషల్ వంట
ఈరోోజు మార్నింగ్ టిఫిన్ ఏమో సేమ్యా చేశాను లంచ్ కేమో చికెన్ చికెన్ ఉంది ఫ్రై లాగా చేశాను టమాటా చారు చార్ జెసాను
సేమ్యా ఉక్మ చేసారా మార్నింగు
ఆ మార్నింగ్ టిఫిను చేశాన్ సేమ్యా
ఇంకా ఏమ్ వన్డుతారు అంటే ఏం స్పెషల్ ఉంటది టిఫిన్లల్లో మీకు
మేము దో దోశ దోశ ఉప్ మా చపాతి పూరీ గూడా చేస్తా ఎక్ మాక్సిమం ఆ వడ తక్కువ కొంచెం ఆయిల్ ఫుడ్ అయితే తక్కువ చాలా ఎక్కువ శాతం ఇగ పిల్లల మట్టుకే ఆ ఉమ్ పిల్లలకి కి మార్నింగ్ టిఫిన్ గావాలి కాబట్టి వాళ్ళ మట్టుకే చేసేస్త మా హస్బెండ్ గాని ఇంగనే ఎక్కువ శాతం ఇగ అన్నమే తింటాం లంచ్ మానింగ్ పూట మనకి అంత టిఫిన్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు వీళ్ళు పిల్లలకి ఇగ చేయడంలనే ఆ అంటే వీళ్ళకి చేయడంలోనే టైం అయిపోతది ఇగ మన ఆకలి మొత్తం పోతది ఇగ వీళ్ళ దాంట్లనే అయిపోతది టైము ఇగ అట్లా అయ్యేసరికి లేట్ అయిపోతది
కాని ఇగ స్కూల్ పంపించే పిల్లలకైతే స్నాక్స్ టిఫిన్ లంచ్ బాక్సు ఇంక మార్నింగ్ అంత ఇదే ఉంటదిలేండి
టైం అయితుందా ఏ టిఫిన్ చేసే టైం కూడా ఉండదు ఇగ సర్లే అది టైం లంచ్ టైం అయితుంటది అనేసి కొంచెం ఆగి అన్నమే లంచే చేసేస్తాను ఇగ మా అత్త వారికి మా అత్త కి పిల్లలకి వాళ్ళకి సరిపోను
వాళ్ళకు మొత్తం టిఫిన్ చేస్తరు ఇగ అంతే లేండి కొద్ది ఏంటంటే
మామయ్య ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయనకి మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ కంపల్సరీ టిఫిన్ ఉండాలి
ఏజ్ పర్సన్స్ కదా వాళ్ళకి కంపల్సరీ సెవెన్ లోపు ఏదన్నా ఒక మం టిఫిన్ చేసి ఇచ్చేయాలి ఎందుకంటే ఇంకా వాళ్ళు చిన్న పిల్లల తోటి ఇది గదా తొందరగా ఆకలి అవుతుంటది ఆయనకి ఆ ఏజ్ కి
ఆయన ఉన్నన్ని రోజులు టైం టు టైమ్ తినేవాడు టైం టు టైం చేసేదాన్ని నేను గూడా
ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అదొక ఇది ఉంటదిలే
అంతే ఆ
మార్నింగ్ లేవటం పిల్లలతో సరదాగా వాళ్ళతోటి గడపడము అదో మంచి టైం పాస్ గా ఉంటది
ఆ పెద్ద బాబు మాత్రం ఆయనకి చాలా ఎక్కువది క్లోజ్గా ఉంటుండే
అటాచ్ ఎక్కువేమో
హా చాలా హా
అంతే చిన్నపిల్లలు అంతే మా ఇంట్లో కూడా అంతే ఎక్కువ మా అత్తయికి మా పిల్లలు బాగా ఏ టైమ్ ఎనీ టైం అయినా సరే ఎంత నైట్ అయినా సరే వాళ్ళకి ఏదైనా ఆకలి అయిందంటే సరే ఆమెనే లేసి వండి పెడుతది మమ్మల్ని అసలు లేేపదు గూడా లేపదు పిల్లల విషయంలో అయితే బాగా ఇది పిల్లలు కూడా ఎక్కువ ఇగ వాళ్ళ నానమ్మ తాత అంటేనే ఎక్కువ
ఉమ్
ప్రేమ
ఆ వాళ్ళకి ఇగ ఎక్కువ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇగ చూసుకుంటే వాళ్ళనే ఎక్కువ శాతం వాళ్ళతోనే ఉంటరు
ఈ బయటికి తీసుకెళ్తుంటారా పిల్లలు మీ అంటే మీ మామయ్య ఉన్నప్పుడు
అంటే ఇంటి దగ్గ ఇంటి ఇంటికి దగ్గరలోనే ఇక కొంచెం వాకింగ్ చేసినట్టు తీసుకెళ్తుండే వాకింగ్ లాగా సైకిల్ చిన్న సైకిల్ ఉండే దాని మీద ఇక వాకింగ్ చేపైచ్చుకొని వస్తుండే ఈవినింగ్ టైంలో
అవులేండి వాళ్ళకి వాకింగ్ అయినట్టుంటది పిల్లల కూడా సరదాగా తిరిగి వచ్చినట్లుగా
ఉంటది ఆ
పిల్లలకి అట్లయితేనే కొంచెం బాడీ ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటది వాళ్ళ కూడా కొంచెం ఆటలల్లో దాంట్లో అన్నిట్లో
ఆటోలల్లో వెళ్ళిపోతాంది
హ్మ్ ఏంటి మరి అన్ని ఏకాదశికి ఎక్కడికి వెళ్తున్నట్టు తొలి ఏకాదశి వస్తుంది
అంటే ఇప్పుడు మాకు ఇగ ఫెస్టివల్స్ అయితే ఏమి లేవు
ఆ మీరేం చేసుకోరెమో ఇప్పుడు
ఇప్పుడైతే ఏమి లేవు ఇగ ఇంట్లోనే ప్రస్తుతానికి నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు దసరా తర్వాత మాకు దసరా ఆ దసరా తర్వాతనే ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి మాకు మామూలుగా తను మామయ్య ది దసరా తర్వాతనే చనిపోయాడనమాట అక్టోబర్లో చనిపోయడు
క్లియార్ అయిపోతది లెండి
వన్ ఇయర్ ఆగిపోతుంది
మేమైతే ఆ రోజు స్వర్ణగిరికని ఎల్దామనీ అన్కుటాన టెంపుల్కి
ఆ ఆ కాని మనం వెళ్దాం అను కుట్టంగానే పుల్లు రష్ ఉంటుంది అక్కడ చాలా
ఆ రోజు ఇక కంపల్సరీ రేసి ఎందుకంటే అందులో ఆయన రోజు తెలి ఏకాదశి అంటే ఇంకా ఫుల్ ఉంటది క్రౌడ్ ఎక్కువగానే ఉంటది
ఉ చాలా మేము ఒకసారి వెళ్ళినాము మెయిన్ రో మెయిన్ స్తంభం క అక్కడ అక్కడ ఆగిపోయిన అంతే వారు జనాలని చూసి అందులో పెద్ద బాబు ఉండే వెంబడి ఎండ ఎండ అవుతుంది అమ్మో లైన్లో మనం నిలబడలేము కావాలంటే మనం మామూలు టైంలో వచ్చిపోవ చ్చు అ శని ఆ
పిల్లల్ని తీసుకొని వెళ్లాలంటే కష్టము చిన్న పిల్లలు
అందులో సా సాటర్డే సండే ఫుల్ రష్ ఉంటది సాటర్డే ఇంక ఎక్కువ శాతం వెంకటేశ్వర స్వామికి చేస్తారు కదా
పిల్లలు ఉన్నరంటే అంత ఎదిగి ఎల్లలేం లెండి మనము పిల్లలు లే ఉంటే కొంచెం దర్శనము ఫ్రీగా అయితది ఎందుకంటే లైన్ లో వాళ్ళ అంతసేఫ్ ఉండలేరు వాళ్ళ కాకలి అవుతా ఉంటది మనకు చిరాకు
అంతే ఓకే అం బాయ్